ఆ
చెప్పండి
అయితే ఇంకా ఆ ఆ అరుణాచలం గురించి చెప్తున్నా అయితే ఇంకా అవునా క లెగ్స్ పెయిన్ కానీ తర్వాత అండి ఒక గంట సేపు పడుకున్నా తర్వాత మీరు ఆశ్చర్యపోత్ తరు నా అసలు నాకు చిన్న పెయిన్ లేదు కాల్లో
ఉ
కేవలము నేను ఓ దర్శనం అయిపోయి బయటకి వచ్చినా కాంచి రూమ్ కు వచ్చేంత వరకు పెయిన్ ఉంది ఆయన డ్రైవర్ ఫోన్ చేసినప్పుడు కూడా ఆ పెయిన్ తోటే కోపంతో మాట్లాడినా కానీ ఒక్క ముద్ద అన్నం తినేసి ఆ అక్కడ లడ్డు ప్రసాదం పంచిరూ అనమాట ఆ రోజు ఆ అక్కడ వరుసగా లైన్ లో వెళ్తుంటే ఆ లడ్డు ప్రసాదం తీ తీసు కునే కొంచెం తీసుకొని మళ్ళీ వీళ్ళందరి కూడా తెచ్చా తలా ఇంత తీసుకోండి అని ఇంగ తీసుకొని ఒక్క ముద్ద అన్నం తినేసి హ్యాపీగా ఇగ ఎసి వేసుకొని పడు కొని ఎగ్జాక్ట్లీ త్రీ కి లేసినా లేచి రి ఫ్రెష్ అయి క ఆ రూమ్ వేకెట్ చేసి అందరము ఆటో పట్టుకొని బస్సు ఎక్కడందో అక్కడికి వచ్చాము మాకు కుండ అక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ప్రదక్షిణ చేసిన వాళ్ళకి అందరికి కూడా లెగ్స్ పెయిన్ వచ్చినాయి కానీ దర్శనం చేసుకున్న నాకు మాత్రం పెయిన్ రాలేదు ఇది ఇది చెప్పుకోవాలసిన అన్నింటిలో కన్నా ఒక మెయిన్ విషయం
ఉ మా కొండ మీదికి కూడా ఇప్పుడు ఆ చెప్పండి
కొండ మీదికి
ఇప్పుడు మన తిరుమల కొండ మీద కూడా మెట్ ట్ల దారి వెళ్తాం కదా కాళ్ళు లాగుతాయి కదా తర్వాత పైకెళ్లి నడిసి అదంతా చేద్దామంటే ఆ పైకెళ్ ఆ వెతుకోనే ఆ రూము అదంతా వెతుకుొనే క్రమ మంలో ఆ తగ్గిపోతాయి నొప్పులు
ఆ నొప్పులు వెళ్ళిపోతాయి
అవును నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసినా అరే అప్పుడు దాకా అంత ఆయాసపడి కాలు నొప్పులు అవి నొక్కుతా ఉంటారు కూర్చొని పైకెళ్ళిపోయి ఇంగా పై చాక్ వెళ్ళిన తవాత ఇంకా ఇప్పుడు ఆ రూమ్ కోసం వెళ్ళాయాక ఉంటారు కదా నప్పులు ఉండవు ఏమిముండవు
అయితే చాలా మంది తిరుమల మెట్లేక్కేటప్పు చేస్తున్న తప్పు కూడా ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళు వాటర్ తాగరు ఎంతసేపటికి ఈ గట్టిగా ఉన్న ఫుడ్ తీసుకుంటుంటారు అంట్ అంటే కొన్ సాలిడ్ ఫుడ్ తింటుంటారు ఈ సాలిడ్ ఫుడ్ ఏమవుతుందటే ఆ ఈ సాలిడ్ ఫుడ్ ఏం చేస్తుంది అంటే నీకు ఇంకెక్కువ ఆయాసాన్ని తీసుకొస్తది డిలో ఉన్న వాటర్ అంతా పోతుంది ఆ నీకు బాడీ డిహైడ్రేషన్ అయితుంటది ఆ నీకు బాడీ డిహైడ్రేషన్ అవుతుంది అక్కడ సో నువ్వు దాన్ని దేంతో రీఫిల్ చేయాలి ఖచ్చితంగా వాటర్ గాని మజ్జిగ గాని పుచ్చకాయలు గాని జ్యూసులు గానీ వీటి తోటి రీఫిల్ చేసుకోవాలి కానీ చాలా మంది తేల్వక ఏం చేస్తారు ఆకలి అయితుందన్న భ్రమతో బిర్రుగ తింటరు తిని ఎ ఎక్కలేకపోతారు
అట్లా చేయకూడదు మేము ఓన్లీ వాటరు ఆ జ్యూసు అ
ఆ వాటరు జ్యూస్ ఆ అవి ఎంతైనా తీసుకోవచ్చండి ఎందుకంటే మనకు దారి కొనకు వాష్రూమ్స్ ఉంటాయి ఎంత ఎంత వ ఎంతగా మనము ఏమంటరు ఆ యు రిన్ కి వెళ్తూ ఎంతగా వాటర్ తీసుకుంటుంటే అంత ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట ఎందుకంటే వాటర్ లో ల
గ అంటే ఇప్పుడు మేము చెక్కి కూడా ఆపిరి ఆలపిరి పెట్లే రెడు వేల చిందలు ఉంటాయిగా రెండు వేలఐదుందరదు
ఆహా మీరు శ్రీవారి పాదాలు ఎక్కి వెళ్ళర ఆ ఈ శ్రీవారి పాదాలుమ్మట ఏం ఉండవయ్య ఒక మంచి నీళ్ళు కూడ సక్కగుండవు
అయితే నేను మా ఫ్రెండ్స్ మొత్తం నలుగురం వెళ్ళాము అబ్బాయిలమ్ మొత్తం నలుగురం వెళ్ళాము ఇగ టైం ఇగ యాభై మెట్లు మెల్లిగా ఎక్కాలి కూర్చోవాలి మళ్ళీ ఇంకో యాబై మేట్లెక్కాలి కూర్చోవాలి అట్ల గా అంత చేయకూడదు ఎందుకంటే లగేజ్లు ఉన్నాయి ఎవ్వరికి అల్లకి భూజాల మీద బట్టలు అది ఒకటి ఉంటది మళ్ళీ వీళ్ళు పైకెళ్ళే కొద్ది ఆహ పైన ఇంగ కింద కాదు కదా పైన కదా మెట్లు ఎక్కుతున్నాం కదా
అవును లగేజ్ కౌంటర్ రైట్ సైడ్ లో ఉంటది కదా
ఇప్పుడు ఉందేమో మేము ఎప్పుడూ జమాన్లో వెళ్ళాం రెండు వేల పదహారులో పది పదహారులో
ఆ ఎందుకో ఉందండి రెండు వేల పదహారులో అంటే నేను నేను మా మా పాపకి ఎన్ని సంవత్సరాలు పాప పుట్టిందెప్పుడు
అప్పుడు నేను సెకండ్ టైమ్ వెళ్ళ నాకు అంత ఐడియా లేదులేండి వాళ్ళ గుడా కొత్తా
మేము రెండు వేల పంతొమ్మిది లో వెళ్ళినం పాపకు సెవెన్ ఇయర్స్ ఎగ్జాట్లీ రైట్
ఆ మేము రెండు వేలది రెండు వేల పదహారు
ఆ అయితే రీసెంట్గా కూడ ఎల్లాం రీసెంట్ గా ఎల్లింది శ్రీవారి పాదాలు పాపను పాప పుట్టిన తర్వాత నడుచకుంట వవెళ్ళింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటి వరకు నేన్ ఇంత వరకు ఎక్కలే అలిపిరి మెట్లు అదే ఫస్ట్ టైం ఎక్కడ అయితే అప్పటికి మా సారు రెండు మూడు సార్లు ఎక్కున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు ఆయన ఏం చేసిండంటే ఆ అలిపిరి అలిపిరికి మనం అలిపిరి కడ దిగుతాం కదా దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో లగేజ్ పైకి వెళ్ళి లగేజ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటది బ్యాగులకి తాళం వేసేసి అందులో ఎలక్ట్రిక్ వై ఐటమ్స్ ఏం ఉంచొద్దు ఈవెన్ ఫోన్ చార్జర్ కూడా ఉంచొద్దు మొత్తం తీసేసుకోవాలి ఎలా లక్ట్రికల్ ఐటమ్ తీసుకోవాలి ఈవెన్ చెప్పులు ఉన్నా సరే ఒక కవర్ లో ప్యాక్ చేసేసుకొని బ్యాగ్ లో పడే చేసుకోని దానికి తాళం వేసేసుకొని ఆడికి పోతే బ్యాగ్ స్కాన్ చేసి మనకు ఒక టోకెన్ ఇస్తాడు ఆ టోకెన్ మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి బ్యాగ్ పైకి వెళ్ళిపోతది మనం ఏమైనా ఒక చిన్న సిం పుల్ గా ఓ బ్యాగ్ లో వాటర్ బాటిల్లు ఈ బ్యాగ్ తాళము
బాటిల్ కూడా కాదు గా గాజు సీసా క్యారీ చేయాలి ఆక్కడ వాటర్ బాటిల్స్ బ్యాన్
గాజు సీసాగాని మేము స్టీల్ బాటిల్ తీసుకొని వెళ్ళాం
స్టీల్ బాటిల్ తీసుకపోతే ఆ బాధలేదు స్టీల్ దో కాపర్దో అయితే పది రోజులు అవును అదే నియ్యారు అసలు పై దాకా రాదు
రాదు కిందనే ఇంకావనా ఆ మళ్ళీ అదొకటి అందుకనే ఆ ఆడ ఇరవై రూ రూపాయలుఅట్లెట్ల పోగొట్కుం నలుగురు దగ్గర పోయినయంటే ఎనభై రూపాయలు పోయినట్టే
ద దాని బదులు సీట్ బాటిళ్లు క్యారీ చేసుకోవడం సుఖం ఎక్కడ పడితే అక్కడ పైన వాటర్ దొకుతా ఉన్
దొరుకుతుంటే హ్యాపీ గా స్వామిది జలప్రసాదం చక్కగా పట్టుకొని తాగొచ్చు ఇగా నేనైతే ఏం తినలేదు అది కూడా చాలా వింతగానే జరిగింది అది కూడా అది అలిపిరి మెట్లు కూడా మా సార్ను తిట్టడమే సరిపోయింది నాకు దారుకో నాకు
అ
ఎందుకంటే ఒక రెండు వందలు మెట్లు ఎక్కిన తర్వాత ఇంక మా ఆయన తిట్టండం మో దుర్మార్గుడా నువ్వెక్కాలనుకుంటే ఎక్కు నా నేను నన్న ఎక్స్తాను ఎందుకు మగ్కున్నావు రా నేన ఎక్కలేను రా నాయనా అని ఇంగ అనిపించింది ఇంక ఇంక ఇంత ఎక్కిన తర్వాత కింది కిందికి దిగిపోవడానికి లేదు మధ్యలో
ఇక ఇంకే వెనక్కి వస్తారు మధ్యలో మనసు మార్పుని ఇంకోటి మార్గం లేదు కదా పైకెళ్తే వాడు టోకెన్ కొట్టేటోడు టికెట్ కొట్టేటోడు కూడా ఎక్కడుంటడు పైన ఉంటడు
ఆ మేము హా అప్పుడు మేము ఇది తీసుకున్నాం ఆర్జిన్సేవటి వికెట్ తీసుకున్నాం ఆర్జత సేవ టికెట్ తీసుకున్నాం రూమ్స్ కూడా ముందే బుక్ చేసుకున్నాం నడిచి వెళ్ళడం మాత్రం అలిపిరి నుంచి వస్తామని మొక్కున్నాం ఇంకేం జరిగింది ఇట్లా కాదు వీళ్ళని అనడం నేను తిరిగి ఆ బాధపడ్డం ఇదంతా కాదని చెప్పి వీళ్ళిద్దరి ఒక మాట చెప్ప
మీరు నన్ను వదిలేసేయండి ప్రతి యాభయో మెట్టి దగ్గర యాభై మెట్లు ఎక్కి వెనక్కి తిరిగి చూడండి అని చెప్పా ఇంకేం చేయలేదండి కండ్లు మూ కొని ప్రశాంతంగా ఒక పది నిమిషాలు మెడిటేషన్ లో కూర్చొని బ్యాగ్ లో ఉన్న మొబైల్ తీసి బ్లూ దషి ఇక పెట్నే అన్నమయ్య పాటలు అట్లు పెట్టుకుంటూ ఒక బామ్మ ఎక్కుతుంది దగ్గ్గర ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి అరవై సంవత్సరాల బామ్మ ఎక్కుతుంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు
బొట్టు బొట్టు మెట్టు మెట్టు బొట్టు బెట్టు కూడాడి ఇతారు
ఆ మొక్కు ఉంది నాది దానికి ఇంకో పెద్ద కోరిక ఉంది అది స్వామి నాకు ఇస్తే అది చేస్తా
పొట్టు బొట్టు మే పేట్టుకుంట ఎక్కుతారు
ఆ ఇంకా అవ్వనా అది మంచిగా వెళ్ళిపోయినాం ఇంకా పైకి వెళ్ళిపోయి మళ్ళీ పైకిె పైకెళ్ళిన తర్వాత పైకిెళ్ళిన తర్వాత వాళ్ళకన్నా నేనే మళ్ళీ నేను జుట్టిచ్చిన గుండుె చేపించుకున్నా ఇప్పటిదాగ ఏడిస్తవి మొత్తుకుంటేవి రూమ్ లోకి వచ్చిన వారుద గుండంటారు ఏంటే ఇప్పుడు నాక ఏమనిపిస్తలేదు పద జుట్టు చేయిించుకొని వద్దాం ఇవమ్మా మా సార్ అయితే దీది ఏమనుకోవాలో అర్థమే కాదు దీది అప్పుడే ఎగబడి తిడుతుంది అంతలోక ఆయ ఓకే ఫైన్ అంట ప స్వామి అలాగే వస్తాడు ఆయన మహిమలు అలా ఉంటాయి రాలేని వాళ్ళను ఆయన ఎలా రప్పించుకోవాలో ఆయన దగ్గరికి ఆయనకు బాగా తెలుసు
అయ్యో అంత ఎందుకు ఇక్కడ మాకు తెలుసుినళ్ లో ఒకళ్ళు ఉన్నారండి పాపం వాళ్ళు ఫ్యామిలీతోో మాట్లాడుకోవచ్చ మొత్తం కార్గిర్ అంత చేసుకుని అంతా చేసుకుొని వెళ్తే ఆమె ఆమె పెద్ద బాబు కొండ ఎక్కన తర్వాత అక్కడ చూడండి అక్కడ దాకా వెళ్ళి కేట వచ్చేసింది అంటేంక గర్భ కూడాకి వెళ్ళేది వాళ్ళు తిగే వెళ్తారు గర్భగుళ్లకి రేట్ వచ్చిన తర్వాత మీతోనే వెళ్ళినీ మీళ్రు దర్శనం కోవాలంటే మళ్ళీళ్ళ ఉందని చెప్పేసి అన్నారు మీరు వెళ్ళటప్పుడు చెప్పండి వెళ్తున్నారుంటే నీ నీళిపోతామ్మని టోకెన్ తీసుకొని ఎందుకే ఎందుకంటే గుడికి వెళ్తే ఆ గుడికి వెళ్ళినప్పుడు ఏంటంటే వెనకాల ఈ ఎమర్జెన్ీ వాళ్ళు పెట్టుకొని వెళ్ళబపోంటారు ప్రశాంతంగా దర్శన చేస్తే ప్పు దగ్గర ఉంండలేరు పరుగు పరు నళ్ళలు పరుగు పరుగులు రావాలంటే చిిరాక్ నాకు ఎందుకంటే వెళనాా నా ఇష్టమయితే రెడు రోజులుంటాంది నా అ నాకు
అంతే
వళ ఒకరు పెట్టుకొని వెళ్ళాం అకో ఒకరి మీరు డిపండ్ అయి వెళ్ళ అనుకో అక్కడ వాళ్ళ పనినికిొసానే మనకి వెనక రావాలి
నేను అందుకే పెట్టుకోనండి ఈవెన్ ఎందుకు మా ఇంటి దగ్గర టెంపుల్ ఉన్నా సరే ఇరుగుపొరుగులే రీసెంట్ గుడికెళ్దామా అంటారు కదా వెళ్దాం అన్నప్పుడు ఏడు గంటలకు షార్ప్ గా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు రాలేదనుకోండి నేను వెయిట్ చెయ్యా నేను వెళ్ళిపో
మేము మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళాం ఇప్పుడు వెళ్తే మంచి బస్సు వెళ్ళాండి రిటర్న్ లో వచ్చేప్పుడుప్పు అప్పటికప్పుడు ట్రై బుక్ చెయ్ నైట్ నైట్ ఇలాగా పరిగెత్తుకొని పరిగెత్తుకెళ్లి దర్శం చేసుకోని బయ చ్చ ఎనిమిదిల రండుకి వచ్చి తినే మళ్ళ పరువు పరువు టైడ్ అనిపిస్తుంది పరువు పరువు రావడం అది ఎంత చూసుకోంచార ఇట్లా దర్శనం అయితే మళ్ళీకి ఇవ్వక అయనన్న నేను రాలేదు ఇట్లాంటి దర్శనం నా వల్ల కాదు కనీసం దేవుడు రూపమైన మాయం మైండ్ రెండు మూడు రోజులు ఉండాలే ఆ గొప్పది ఒకసారి ఏమైందంటే మేము వెళ్ళామండి దర్శనం చేసుకున్నాము వెనకాల విఐపి ఉందని చెప్పేసి ఆపేశారు అయితే మేము వెళ్ళాము పది నిమిషాలు అస్సల్ ఫ్లాగింగ్ చూకుంటాం ఎనకాల మా అమ్మ లాగట్రు కూడా వాళ్ళ కూడా దర్శం చేసుకుని చూసుకొని చూసుకొని మీ బ్రేక్ దర్శం వచ్చింది కదా మీ చూసుకోని ఎంతసేపు చూసుకుని చెప్పారు నేను మా ఎక్స్ అమ్మాయి ఎవరై ఉన్నాము మేమిద్దరమే దర్శనం చేసుకున్నాం అది నిమిషాలు అదే పనిగా చూసుకున్నామండి మమ్మల్ని ఎవ్వరు లాగలేదు మళ్ళీ ఇప్పటి వరకు అటువంటి దర్శనం కాలేదు కొండ మీద
ఏ నేను కూడా మీ మీది ఫా ఇది లెఫ్ట్ లో ఉన్న లైన్ లోకి వె వెళ్ళనండి రైట్ లో ఉన్నా మిడిల్ లైన్ లోకి వెళ్తా అక్కడ ఏమైతదంటే ఆడున్న మనిషికి గుంజా ఆస్కారం ఉండదు ఆమె కొంచెం దూరం ఉంటది నేను ఎప్పుడు తెలివిగా ఇటే వెళ్తా
ఆ ఇక అట్లా చూసుకో ఇక అప్పుడు పది నిమిషాల దర్శనం అంటే అసలు ఎన్ని రోజులు ఉందో మైండ్ లో ఆ రూపం ఇప్పటికి గుర్తుకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ రూపం కనిపిస్తూనే ఉంటది అసలు పోదు అది
అది స్వామి యొక్క సాల గ్రామ విగ్రహము అది స్వామివారు స్వ అస్సల్ ఉత్తి విగ్రహం కాదు అక్కడ స్వామి నిజంగా ఉన్నాడు
అయితే ఆయనది ముందురు ముందురు రూపం కంటే వెనక రూపు ఇంకా బాగుందండి నాయన ఆయన అర్చకుల వారు చెప్పారు ఆయన అందులో చేసే దేవకు చెప్ప ఆయన ఆయన చెప్పాడు వెనకాలది
ఆజానబావుడు అండి బావు ఆజానబావుడు అరవింద లోచుడు
ఆ ఎంత బాగుంటది ముందు కంటే మీరు వెనకజుల అక్క రింగుల రింగుల ఎంటకల తోటి ఆయన ఇది ఉంటది అది స్వయం ఆయన అలా చు చాయనే శిలగా మారాడు అలాంటి శిలా నీ వేకపోతు ప్రపంచం మొత్తం వ్యక్తి ఎక్కడ వెతికినా దొరకదు
దొరక కదు ఇంకో విషయం ఏందంటే స్వామి యొక్క విగ్రహం వెనుక గర్భగుడిలో ఎప్పుడు సముద్ర గోష్ వినిపిస్తది ఆ సముద్ర గోశానే వైకుంఠం అందుకనే భూలోక వైకుంఠం అని పిలుస్తాం మనం తిరుమలని
అవును ఎప్పటికి చూసారు కదా ఎక్కడ కూడా ఇప్పుడు అందు మీకు కొక స్టోరీ ఉంటానే ఉంటది తెలిసే ఉంటది అక్కడ ఏందంటే ఆ ఇట్లా ఒక అమెరికన్ వాళ్ళు ఆమెకు పు అతనకు పుట్టుకతో మాటలు రావు
అవునవును ఆయన మాట్లాడిండు కదా
ఆ గుళ్లో గర్భగుల్లోకి వచ్చిన ఇంకా గోవింద గోవింద అందరితో పాటి ఆయన కూడా గోవింద్ అన్నాడు అది ఉంది ఇప్పటికి ఉంది ఇప్పటికి స్టోరీ ఉంది మీరు సర్చు కొడితే ఇప్పటికి అది వీడియో కూడా
ఉంది ఉంది వీడియో తెలుసు నాకు అది ఇదేంటి ఏంటండి ఈయన ఎప్పుడైతే ఈయన గారు తొండమాన్ చెప్తే చక్రవర్తి ఈ నా యొక్క స్వయాన మామగారు వెంకటేశ్వర స్వామికి చక్రవర్తి ఈ నా యొక్క స్వయాన మామగారు వెంకటేశ్వర స్వామికి ఈ రోజు స్వామి మనకు విగ్రహ రూపంలో కనిపిస్తుడుగాని ఒకప్పుడు స్వయంగా స్వామి వారు పిలిస్తే పలికేవారంట తొండమాన్ చక్రవర్తి ఏం చేసిండు అంటే ఈ తొండమాన్ చక్రవర్తి అప్పుడు శ్రీకళ ఆస్తి తిరుమలలను ఈయన ఈయన పప్పారి పాలించేవాడనమాట ఈయన అన్న ఆకాశరాజు యొక్క కూతురే పద్మావతి
ఆహాహా
ఆ ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరంటే ఈ ఆకాశరాజు తండ్రికి ఇద్దరు భార్యలు మొదటి భార్య యొక్క కొడుకు ఆకాశరాజు రెండవ భార్య ఏమో నాగినిని నాగకన్య ఆమెకు పుట్టిన వాడు తొండమాను అయితే ఈ తొండమాన్ చక్రవర్తి త మహాభక్తుడు వెంక